హలో హలో హలో
హాయ్ రోహిని ఎలా ఉన్నావ్
ఆ బావున నువ్ బాగునావా హలో
వాయిస్ ఇనపడలేదు
అదే బాగున్నావా అడిగితే ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఈ మధ్య నాకు నైట్ టైమ్ రొటీన్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది
ఒనా నాకు కూడా నైట్ రొటీన్ బాగుంటే నెక్ట్ రీఫ్రెష్గా లేయచ్చు కదా స్టార్ట్ అవుతు ఎమో
ఎగ్జాక్ట్లీ మరి ఈరోజు నైట్ రొటీన్స్ గురించి మాట్లాడుకుందాం
సరే నాకు ఈ టాపిక్ చాలా రిట రిలేటబుల్ గా ఉంటుంది
నువ్వు మామూలుగా ఎంత టైం కి పడుకుంటావు
నేనా నేను టెన్ థర్టీ నుంచి లెవెన్ మధ్యలో పడుకుంటాను కానీ కొన్ని రోజులు లేట్ అయిపోతుంది మీకు
నాకు కూడా అలానే ఇంకా ఫైవ్ మినిట్స్ ఫోన్ యూస్ చేశాను అని చెప్పి ఒక గంట అయిపోతుంది
అవునా అది మనందరికి కామన్ ప్రాబ్లం లే
నైట్ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తావు?
నేనా ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేస్తాను.
తర్వాత
కిచెన్ లో అమ్మకి కొంచేపులు హెల్ప్ చేస్తాను.
చాలా మంచి హ్యాబిట్.
మరి నువ్వు?
నేను నా రూమ్ కొంచెం ఆర్గనైజ్ చేస్తాను.
హ్ ఒన్లీ ఇంకా బెడ్డు క్లీన్ గా ఉంటేనే కదా పడుకోవాలి, పడుకోవడానికి బాగుంటుంది కదా.
అవును మార్నింగ్ లేచాక కూడా రూమ్ నీట్ గా ఉంటే మూడ్ బాగుంటుంది.
అవును కరెక్టే. నువ్వు నైట్ స్కిన్ కేర్ ఏమన్నా చేస్తావా?
సింపుల్ గా ఫేష్ వాష్ చేసి మాయిశ్చరైజ్ అప్లై చేస్తాను.
అ అవునా నాకు లిబ్ బామ్ కంపల్సరీగా ఉండాలి.
హా హా నాకు కూడా.
ఉహ్ హెయిర్ ని లూజ్ బ్రేడ్ వేసుకొని పడుకుంటావా నువ్వు.
అది కంఫర్ట్గాల్ ఉంది, కంఫర్ట్బుల్ గా ఉండదు.
హ్ నేను అంతే ఇంకా డిన్నర్ తర్వాత టీ లేదా కాఫీ ఏమన్నా తాగుతావా నువ్వు.
లేదు అప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుం
అని కరెక్టేలే. నాకు ఆ గోరువెచ్చని పాల పాలు తాగడం అంటే ఇష్టం.
చిన్నప్పుడు అమ్మ ఫోర్స్ చేసి మిల్క్ తాగించేది గుర్తుందా.
ఉ బాగా గుర్తుంది అప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా.
నిజమే
హ్ నువ్వు నైట్ లో ఫోన్ యూజ్ చేయడం యూస్ చేయడం తగ్గిస్తున్నావా.
ట్రై చేస్తున్నా కానీ నోటిఫికేషన్స్ చూస్తూ టైం అయిపోతుంది.
హ్ నాకు అదే హ్యాబిట్ ఉంది.
ఏంటి?
అంటే పడుకునే ముందు ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తాన్నమాట.
వావ్ అది ట్రై చెయ్యాలి.
చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ట్రిక్.
నువ్ బుక్స్ చదివావా నైట్ లో.
నేను ఆ కొన్ని పేజెస్ చదివితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అందుకే చదువుతూ ఉంటా.
నాకు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవ్వడం ఇష్టం.
ఉహ్ అవునా ఇంకా. స్లో మ్యూజిక్ నిద్రకి హెల్ప్ చేస్తుంది కదా.
ఎప్పుడైనా మూన్ ని చూస్తూ టెర్రస్ మీద టైమ్ స్పెండ్ చేస్తావా.
చాలా సార్లు ఇంకా నైట్ బ్రీజ్ చాలా కామింగ్ గా ఉంటుంది కదా
అవును స్టార్స్ చూస్తూ ఆలోచనలు షేర్ చేసుకోవడం బాగుంటుంది
అవును నిజమే ఇంకా కొన్నిసార్లు నైట్ టైమ్ లోని మనం మనల్ని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటాం అనుకుంటా
డీప్ కన్వర్సేషన్స్ కూడా మోస్ట్లీ నైట్ లోనే జరుగుతాయి
హ్మ్ అవును కరెక్టే
నువ్వు గ్రాటిట్యుడ్ ప్రాక్టీస్ చేస్తావా
హ్మ్ కొన్నిసార్లు
ఎలా
అంటే రోజులో జరిగిన ఆ మూడు మంచివి విషయాలు గుర్తు చేసుకుంటాను
అది చాలా పాజిటివ్ హ్యాబిట్
మరి నువ్వు
నెక్స్టే టాస్క్ మెంటల్లీ ప్లాన్ చేసుకుంటాను
మ్మ్ హూ అవునా అప్పుడు మోర్నింగ్ స్ట్రెస్ తక్కువగా ఉంటుంది కదా
ఆ అవును
ఇంకా ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఏం చేస్తావు
డీప్ బ్రీతింగ్ ట్రై చేస్తాను
మ్మ్ హూ నేను మ్యూజిక్ వింటాను
ఫోన్స్ యూస్ చేయడం అవాయిడ్ చేయాలి
ఆ అవునవును కానీ అదే ఫస్ట్ చేస్తాం కదా మనం
ఆ నిజమే ఎడిక్ట్ అయిపోతున్నాం
హ్మ్ అవును కరెక్టే ఇంకా చిన్నప్పుడు బెట్ టైమ్ స్టోరీస్ వినేవాళ్ళం కదా
అవును అమ్మ లేదా అమ్మమ్మ స్టోరీస్ చెప్పేవారు
అప్పుడు చాలా ఫాస్టా నిద్ర వచ్చేసేది
ఇప్పుడు స్టోరీస్ ప్లేస్ లో డెడ్ లైన్స్ వచ్చాయి
హ కరెక్టే చూద్దామ్ మన జనరేషన్ లైఫ్ రియాలిటీ
వీకండ్ నైట్స్ ఎలా స్పెండ్ చేస్తావు
నేనా ఆ ఫేస్ మాస్క్ వేసుకొని మూవీస్ స్నాక్స్ ఉంటాయి మీకు
నాకు ఫ్యామిలీతో లేట్ నైట్ చాట్స్ ఇష్టం
అవునా ఇంకా కొన్ని రోజులు కజిన్స్ తో కాల్స్ కూడా ఉంటాయ్
నవ్వుతూ టైం ఎలా వెళ్తుందో కూడా తెలీదు
హ్మ్ అవును కరెక్టే ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ మాత్రమే కాదు కదా
సెల్ఫ్ కేర్
ఊ రిలాక్సేషన్ ప్రిపరేషన్ ఉ అవునవును కరెక్టే ఎక్జాక్ట్లీ
ఈ కన్వర్సేషన్ వల్ల ఫోన్ యూసేజ్ తగ్గిచ్చాలి అనిపిస్తుంది
నాకు గ్రాటిట్యూడ్ జర్నల్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది
స్మాల్ హ్యాబిట్స్ చాల డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి
ఊ అవును నిజమే
సరే ఇప్పుడు చాల లేట్ అయిపోతుంది ఆ బాగున్నారు
మార్నింగ్
అక్కడ ఏం చేస్తున్నారు అందరూ
ఇంట్లోన ఇప్పుడే బాయి కడికి పోయింటిమి బట్టలు ఉతికేసీ ఇప్పుడు ఒచ్చినాము మీరు
మేము ఇప్పుడే ఇల్లు క్లీన్ చేసినాం తిన్నార
ఊ ఇంక ఇప్పుడు తిన్నల్ల ఏం చేసారు పిన్ని
మేమూ చింత రసం అండ్ ముల్లంగడ్ల కర్రీ
ఉహు అవునా ఇంకా పిన్ని బాబయ్ అందరు బన్నార
ఆ బాగున్నారు పెద్దమ్మ ఏం చేసింది వంట
అంతే మామిడికాయ్ చట్నీ చేసింది ఇంక రాత్రి ఎర్రగడ్డల కూర చేసింది అదే ఉంది
మావిడికాయ్ చట్నీ నా ఫేవరెట్
అవునా సరే అయితే వచ్చేయ్ తిందాం
ఆ వస్త రేపు
ఊ ఇంకా మీకు ఇష్టమైన మూవీ ఏంది
నాకు రామ్ మూవీస్ అన్ని అంటే ఇష్టం ఇంక సీతారామం దుల్కర్
మీకు
హా అవును మరి నువ్వు
నేను రామ్ ఫ్యానే
రామ్ మూ మూవీస్ లో ఫేవరెట్ మూవీ
ఆ అక్క నేను శైలజ నచ్చుతుంది మళ్ళా ఒకటి పాతమూవి ఉంది గదా ఎందుకం టే ప్రేమంట అది గూడ నచ్చుతుంది ఊ ఇంక ఇప్పుడు ఏం చేశారు తినేకి
అదే ముల్లింగడ్ల కర్రీ చేసినాము అద్ ఇంకా డాడీ తినేసినాడు ఇంగ నేను తిన్న అమ్మ చెత్తల్లోస్తోంది
నెష్ట్ మంత్ అనుకుంట
ఉ ఇంటర్న్షిప్ అని హాలిడేస్ ఇచ్చింది
ఇంటర్న్షిప్ కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న
ఊ అవును మేమూ అంతే ఇంటర్న్షిప్ ఉన్న టూ మంత్స్ కి ఎక్కడికో పోతం
ఆ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినారు నేనే వెళ్లేదు
ఉ హో అంటే కాలేజ్లోనే చెప్పిరా వెళ్ళమ
ఆహా లేదు వీళ్ళే ఒన్గా
హు
ఉ
ఉ అంతేలే
అందరు ఒకే చోట జానా ఆ అదే సేపా డాడీ గూడా
ఎహు
రామ్ మూవీ దేవదాస్ సుడలేదా
హు నిన్నా ఆ ఆ మూవీ చూడలే చేపినారు చానా మంది అది బావుంది అని
హు అప్పుడునుచ్చి ఆ చూసాను అప్పటి నుంచే నా ఫేవరెట్ ముమ్మీకి ఇష్టం ఆ ఫిడి
ఆహా అవునా
హు
ఇంకా నీకు ఇంకా ఏ ఏ మూవీస్ ఇష్టం దామని
మ్ అది మరి దేవదాసు మళ్ళీ ఫైపర్ నేను శైలజ మళ్ళీ అనుపమా దుడ్ హాలో గురు ప్రేమ కోసం
నాకి ఇష్టమే ఆ సినిమా
హు బెడీ చాలా ఉన్నాయి బిసెజీ
హు అవునా హు
అన్ని ఇష్టమే
ఇంతే అంతే నాకు అంతే ఇంకా హీరోయిన్ల ఎవరి ఇష్ట టం
హీరోయిన్లో కాజల్ ఇంకా రీసెంట్గా రోనల్ సీతారామ హీరోయిన్ నీకు
నాకు హీరోయిన్లైతే ఎవరు లేరు కానీ ఏమోలే ఏ ఎవరు లేరు
ఉహ్
హు సరే అయితే మళ్ళా ఎప్పుడైనా చేస్తా తినేసి మళ్ళా హు సరే బాయ్